హలో
ఆ వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి బాగున్నారా
ఆ బాగున్నావండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం మీ ఇంట్లో అందరు బాగున్నారా
ఆ అందరూ బాగున్నారు అండి పిల్లలు అందరూ ఏకున్నారా అండి
ఉమ్ అవునండి
ఆ స్కూల్ కి వెళ్తారా
ఆ వెళ్తారు వెళ్తారు
ఆ
ఇంకా ఈ రోజు హాలిడే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నము అన్నమాట
ఆహా సేమ్
అంటే ఇక హాలిడే లేనప్పుడు కొంచెం లేట్ గా లేవడం అలా చే స్తం కదా ఇక పని అంతా డిలేగానే ఉంటది మొత్తము ఆ డే మొత్తం
అదే స్కూల్ ఉంటే పొద్దు పొద్దున్నే పనంత అయి
పొద్దున్నే పనంత అయి
హ్మ్ మీ పాప బాబు నా
ఆ పర్సనల్ మ్యాటర్స్ చెప్పొదండి
ఆ
పర్సనల్ వి చెప్పుకోకూడదు ఉమ్ ఉ అవును అయితే మీవి మీకు నాన్ వెజ్ ఇష్టమా వెజ్ ఇష్టమా ఎక్కువగా
రెండు ఇష్టమే అండి
రెండు ఇష్టమేనా
ఆ మా ఆయన అయితే నాన్ వెజ్ తినడు
ఊ
ఆ పిల్లలు మేము బా తింటాం అన్మాట
అంటే అత్తగారి సైడ్ ఎక్కువ తినరా
అహ తింటారు మా అత్త అందరూ తింటారు కాకపోతే మా ఆయన ఎందుకో మానేసాడు ఆయన తినడు అసలు
అహ
ఆ అహా ఒక త్రీ ఇయర్స్ బాబు అప్పుడు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అప్పుడు తెలీదు
ఊ
ఆయనకు ఏదో క బాలేకుంటే ఆ ఏదో అక్కమ్మ గారు అంటారు కదా మీకు ఐడియా ఉంది
తెలీదు తెలీదు
అక్కమ్మ గారు సామని
ఊ
ఆ స్వామికి ముక్కోండి బాగుందని ఇంకప్పటి నుంచి తినడం మానేసినాడు అన్మాట ఆ అందుకని మేము ఇప్పుడు కూడా ఇయర్ ఇయరు అక్కడికి వెళ్తాము అన్మాట మా ఆయనకు బాగా అయిన చోటకి అక్కడ ఒక గుడి ఉంది చిన్నది అక్కడికి వెళ్ళి వస్తుంటాం
ఈ సమ్మర్ హాలిడేస్ లో ఎక్కడికన్నా వెళ్ళారా అండి మీరు
ఆ ఏళ్ళమండి అండి శిల్పారామం శిల్పారామం పిల్లలు బాగా ఆడుకున్నారు వాళ్ళకి ఇంకా అదే ఇష్టం ఎక్
ఏముంది శిల్పారాపంలో చూడ చూడాల్సిన ప్లేసేనా అది
అ చూడాల్సిన ప్లేస్ అంటే వీళ్ళు చిన్న పిల్లలు ఆడుకునేటివి బొమ్మలు ఊ ఆ
అంటే గేమ్స్ ఆడుకోవడానికికున్నాయా
గేమ్స ఆడుకో ఆ మొత్తం అన్ని ఉంటాయక్కడ
ఉ
ఆ వాటర్ ఫాల్సు ఓకే మళ్ళీ వచ్చేసి ఇవి పడవలో పో ఉంటాయి కదా దాంట్లో బాగా తిరిగేసి రావడము
ఉన్నయడ
ఆ ఉన్నయ్
శిల్పారామంలో
ఉ ఉన్నాయి అంటే అంత పెద్ద పెద్ద వాటర్ ఫాల్ అంత పెద్ద వాటర్ ఫాల్స్ కాదు కాని వాళ్ళ పిల్లల కోసమని సెట్ చేస్తారనమాట అంతే
ఆ పిల్లలు ఆ వాటర్ గేమ్స్ లో ఆడుకోవచ్చు
హ్మ్ యడుకుంటుంటారు తక్కువే అంటే వాటర్ లో వెళ్ళానియరు
చూడాలి అంతే
చూడాల మనం షీప్పులు అంతా చూపిస్తార్ అనమాట
జస్ట్ అంతే అంటే అన్ని బొమ్మల్లాకా షిప్స్ కూడా బొమ్మల్లాకు ఉంటే అవి చూడాలి అంతేనా
అంతే అంతే అవి టికెటే టికెటే
ఎంత ఉంటది ఫర్ హెడ్ ఒకరికి
టూ హండ్రెడ్ మొన్న మేము వెళ్ళినప్పుడు అయితే హండ్రెడ్ పెట్టినారు ఒకరికొచ్చి వన్ పర్సన్ కొచ్చి పిల్లలకి కూడా అంతే
పెద్దలకి పిల్లలకి అంద ఇద్దరికి అంతేనా అవునా
సేమ్ మళ్ళీ ఇంకా దాంట్లే ఆ బాగుంటది అంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని ఇంకా మేం పిలుచకపోతాం అంతే
ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ
ఆ ఆహ బాగా ఎంజాయ్ చెయొచ్చు
ఉంటాయా
గేమ్స్ ఉంటాయి వాళ్ళకు నచ్చి ఇచ్చిన ప్లేస్ అంటే మా పిల్లలకంటే ఇంక అక్కడే ఆల్మోస్ట్ బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ అంటేళ్ళ లోప
అంత లాంగ్ నుంచి అటు వెళ్ళారా మీరు
ఉహ్ ప్చ్ లాంగ్ నుంచి కాదు మా మీ
మీక్ మీకు నియర్గా ఉందా శిల్పారామం
దగ్గర్లో ఉంది
అవునా
ఆ దగ్గర్లోనే ఉంది
శిల్పా్రామం కాద
ఊ కాదు కాదు
ఆవునా నేను అదే అక్కడ ఉన్నదేమో ఉహ్ ఓకే ఓకే మ్మ్ హు
దాన్ట్లో బాగా ఎంజాయ్ చేస్తారు ఎంట్రీ ఫీజు ఉంటది ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒకరికి థర్టీ రూపీస్ ఏమో అనుకుంటా థర్టీ రుపీస్ మళ్ళీ ఒక గేమ్ హండ్రెడ్ షిప్పు లో అట్లా వెళ్తే దానికి ఛార్జ్ చేస్తారు మళ్ళీ ఇంకా వేరే ఆడుకునే ఆ వాటర్ లోనే తీసుకెళ్తారు చుట్టూ ఉందనమాట మధ్యలో ఈ ఆడుకునేటివి ఇవి ఉన్నాయ్
ఇకా
బాగుంటది వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట అక్కడ
ఉహ అవును
ఇంకే మీరు ఎక్క ఎక్కడ వెళ్ళలేదండి
ఆ ఇక్కడికి వెళ్ళాము అంటే చిన్నది వీళ్ళకి గేమ్స్ ఆడిపిల్లడానికి మా పిల్లకి గేమ్స్ ఆడిపి పీయడానికి టటు స్విమ్మింగ్ పూల్స్ అవి ఉంటాయి కదా అటు తీసుకెళ్ళామ అన్నమాట
ఉహు ఆ
ఉమ్మ్ ఇంకా
పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు
ఆ ఎంజాయ్ చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక వాటర్ అంటేనే వాళ్ళకి ఇంకా స్విమ్మింగ్ డ్రెస్ కి సపరేట్ స్విమ్మింగ్ డ్రెస్ సో అవన్నీ వేసుకొని ఇక వాటర్లో దిగి ఇక చాలా వాటర్ అంటే
సరా స్విమింగ్
అంటే తక్కువే ఉంది మేము వెళ్ళిన ప్లేస్ని బట్టి బట్టి ఉంటుందిగా అది కూడా వాళ్ళు పెట్టే గేమ్స్ని బట్టి ఉంటాయి వాటి ఛార్జెస్ అట్లా ఉమ్
కొన్ని బిజీ ఉనే ప్లేస్ లో కొంచెం ఎక్కువ ఉంటది
ఉమ్
ఇంకా ఫెస్టివల్ మీకు
మీరు ఏ వంట బాగా చేస్తారు అంటే ఇష్టంగా మళ్ళీ సెట్ అయ్యేది
ఇష్టంగా అంటే మా సైడ్ వచ్చేసి జొన్నరొట్టా
మీరు కూడానా జొన్న రొట్ట కేం కాంబినేషన్
ఏదైనా ఆ పప్పు చికెన్
ఆ
ఇంకా వచ్చేసి ఏదన్నా ఫ్రై ఏదైనా ఏదైనా సరే ఫ్రై బాగుంటది జొన్న రొట్టెల
పెద్దగా చేస్తారా మీరు జొన్నరట్టే వచ్చా పర్ఫెక్ట్గా
పర్ఫెక్ట్ గా నాకయితే రాదు కాని అంటే మా సైడ్ తక్కువ వేమా అత్త వాళ్ళ సైడ్ ఇంకా ఒక్క రోజు కూడా అంటే టూ డేస్ తర్వాత టూ డేస్ అన్నా ఒక్క రోజన తింటారు కమ్మాట
ఉమ్
ఒక్కసారి టూ డేస్ క ఒక్కసారి అయినా కంపల్సరీగా జొన్న రోటే
మేము రోజు చేస్తాం
మ ఆత్త అయితే ఇంకా బాగా చేస్తారు
అవునా మేము మార్నింగ ఈవినింగు చేస్తనే ఉంటాం
రోట్టలు ఓకే బా బానే వచ్చా అంతయా అంటే మీరైనా అంటారు అక్కడ చేసుకుంటారా
మా దగ్గర ఇగా కంపల్సరీ ఇక్కడ
ఆహా
జోన్న రొట్టే కంపల్సరీగా చేసుకో చేసుకుంటారు ఇగా ప్రత ఒక్క రేజొన్న లైఫ్ అసలు రొట్టెనే చేయరా అమ్మ వాళ్ళ సైడు
ఆహా మామూలుగా తక్కువే ఇక్కడ పులివెందల సైడు కడప సైడ్ అయితే ఇంకా ఎక్కువ మా సైడు చేస్తారు కానీ ఇవి ఆ రాగి రొట్టె ఎక్కువ అంటే సద్ద రొట్టె ఎక్కువ చేస్తారు
ఆ రాగి రొట్టె సజ్జ రొట్టె ఎక్కువ చేస్తారేమో
ఆహా ఇక్కడ జొన్న రొట్టె ఎక్కువ చేస్తారు
చ రొట్టే ఉంటద
సబ్ద రొట్టె అంతారు
త్త రొట్టె అంటే సజ్జలతోటి సజ్జలతోటి చేసేదే కదా అదు అవచ్చా మరి మీకు ఎ రానా రాగి రొట్ట ఓ ఓకే అండి మనము ఈజీగా అట్లా ఆ
క నేను కూడా జెస్ ఆ
ఈజీగా వస్తది కదా నేను ఈ మధ్య చేసా మ్మ్ అట్ల జొన్న రొట్టె కన్నా అంత టైం తీసుకోలేదు నాకు నేర్చుకోవడం అది ఈజీగా బ్రే మంచి చే ఈజీగా ఎంత సన్నంగ కొడితే అంత వస్తుంది మళ్ళీ ఇట్ల క్రాక్ క్స్ రావట్లేదు మంచిం నీటిగా వస్తుంది పిండి మరి నా పిండి బా ఆ
అంటే జొన్న రొట్టె మీరు నేర్చుకున్నారా
జొన్న రొట్టె ఈ మధ్య నేర్చుకున్నాను పాబాబా చాలా ఫస్ట్ టైం అయితే బానే
నేనైతే పెళ్ళి నాకు ఒక సెవెన్ ఇయర్స్ అట్ అయింది మ్యారేజ్ అయి క పోయినా అంత లాంగ్ టైమ్ లో కూడా నేర్చుకోలేకపోతున్నా అంటే అత్తా ఉంది
మ్మ్
అత్తనే చేస్తది ఎందుకు కష్టపడతావు పిండి వేస్ట్ అయితది అదే ఇదని ఇంకా నేను కూడా చేయను ఎందుకంటే వేస్ట్ అయితే మళ్ళీ
అవును అట్లా వేస్ట్ నా కూడా చాలా అయ్యింది చె అయ్యి అయి అయ అయి పర్ఫెక్ట్ అయితున్న ఇప్పుడు ఈజీగా చేయగలుగుతున్నా
అ చేస్తది నేను కాలుస్తాంట అన్నమాట
అవునవును మ్మ్
కాల్చేది అయితే పర్ఫెక్ట్గా వస్తాది కానీ అది తిక్కడంలో అంత పర్ఫెక్ట్ రాదనమాట నాకి
మ్మ్ ఇంకేం చేస్తారు దానికి కాంబినేషన్ ఎక్కువగా మీ సైడ్
మా ఆయన బిజినెస్ చేస్తుంటాడు ఆ ఇంకా మాకు ఒక పొలం ఉంది
మ్మ్
ఇప్పుడు ప్రస్తుతానికి దానిమ్మ మొక్క దానిమ్మ చెట్లు పెట్నాం
ఆహా దానిమ్మ అంటే ఇట్ల వేయరా మీరు వరి జొన్నలు కందులు జొన్నలు కందులు అలా ఉమ్
మా అమ్మ వాళ్ళ ఊరికల్లా అయితే అక్కడ ఎక్కువ పండిస్తారు అవి
ఆహా అంటే మీ దగ్గర పండ్ల తోటలు ఎక్కువనా
ఆ
పండ్ల తోటలు ఎక్కు
ఆ ఎక్కువ అరటి దానిమ్మ చిని పంటలు సరే అండి మళ్ళీ కాల్ చేస్ సరే మరి
ఓకే ఓకే
నూరు